రండి ఎలా ఉన్నారు?
బాగున్నారా బాన్నామండి మేము మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నాము
ఏం చేస్తున్నారండి భో చే
ఏం చేయట్లేదండి మేము బీచ్కి వెళ్ళామండి ఇ మన్న
బీచ్ కెళ్ళారా ఏం చేసారండి వెళ్ళి
ఏం చేయలేదండి ఫోటోషూట్ నేను మ మైనా మరి మమ్మద్ వి వెళ్ళామండి
ఫోటోషూట్ కెళ్లరా బాగ జరిగిందా అండి ఫోటో షూట్?
ఆ బాగానే జరి అయితే కొంచెం నైట్ కదా ఎక్కువా సా యత్రం అయిపోయింది.
ఫోటో షూట్కి ఎళ్ళాలంటే మార్నింగ్ టైం వెళ్తే మీకు ఈవనింగ్ టైమ్ లో ఇంకా బాగ వస్తయండి షూటు.
అవునండి మూడింటికి వెళ్దాం అన్ మూడింటికి వెళ్దాం.
త్రీ ఫోర్ కి వెళ్తే మీకు త్రీ ఫోర్ కి ఆ టైం కి వెళ్తే మీకు బాగ వస్తాయి ఫొటోస్.
మ్ ఫైవ్ అవర్స్కొచ్చాడు.
మ్మ్ మే మనమే లేదనుకుంటే మనకన్నా లేట్ వస్తారు వాళ్ళు. వాళ్ళదేం ఉండిద్దండి మనదే లేదా లేటు.
ఆ
మ్ ఎలా జరిగినయి బాగ జరిగిందా షూట్
ఆ బాగానే జరిగిందండి ఫోటోషూట్.
ఎన్నెన్ ఎన్ని చోట్ల దిగుతరండి షూటు
పార్క్ దగ్గర చోటండి పార్కు దగ్గర ఆడాడ ఉయ్యాల దగ్గర, జారుడ్ బండ దగ్గర, ఆ పిల్లలు కొంచెం ఏడ్చారం డీ
ఏడిస్తారండి పిల్లలు పిల్లల ని ఏడడం పిల్లలతోనే వస్ అవుతుతండి ఇబ్బంది మొత్తం
ఆ ఆడబిడ్డ ఒళ్ళ అమ్మాయి బాగ దిగుతుందండి.
ఆ ఆడబిడ్డోళ్ళ అమ్మాయికి దిగి దిగి అలవాటు అయినట్టుందండి. ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయికి ఆ దిగి దిగి బాగా అలవాటయ్యి దిగింద అనుకుంటా. కొంచెం రెడీ అయితే ఫోటో తియిండి. ఆ బాగా దిగుద్దండి. ఇంకేంటండి సంగతి?
చిన్న చిన్న చెతులుతో బలే పెట్టిద్ది.
దిన్స్ దిగిద్ది బాగా టిల్స్ బాగా దిగుత దిగాలండి మరి ఫోటోస్ షూట్ అంటే స్టీల్స్ ఉండాలిగా!
అవునండి గర్ల్స్ దిగారండి మేము కూడా దిగాం
ఇంకా మీ ఫంక్షన్ ఎలా జరిగిందండి ఫంక్షన్ అనుకున్నార అంట కదా చేశారా
అ ఆ చేశామండి అహీఫా ఫంక్షన్ చేశాము షాంపూ ఆ బాగానే జరుపు షాపింగ్ చేసాం, ఫోటో ఫంక్షన్ చేసాం, రెండు గర్రల్ని కోసి అహిక అంటే అహకా చేసాం అంటే రెండు గొర్రెల్ని తెస్తామండి అవి ఇంటి ముందు ఆ నెత్తురు. వారాలని వాటిని ఇంటి ముందుకు కోస్
అంటే ఇంటి దగ్గర ఇంట్లోకి తీసుకెళ్ల్ తర అండి
ఆ ఇంట్లోకి ఏం తీసుకెళ్లారండి ఇంటి బయటే
ఇంటి బయట ఇంటి ముందు చూపిస్తారా
మ్మ్ అవునండి ఇంటి
మ్మ్ హుం
అక్కడ పిల్లోడికి ఏంటికల్ కట్ చే కట్జేపిచ్
కట్ చేయాలా
చే క ఆ వాళ్ మామయ్య గాని వాళ తాతయ్ ఏమో గా వాళ్ళిద్దరు చేతులతో వాళ్ళిద్దరు ఏద ఏదోకలతో గట్ చెప్
యే బాగా పోనీలెండి బాగా జరిగింది
ఆ బాగరిం ముందండి
అ ఏం తెచ్చారండి మీకు ఫంక్షన్స్కి ఏమేమి వచ్చినందియి
ఆ బట్ టి పెట్టారండి డబ్బు లేేయడానికి వచ్చారు మేము, నా కేకా కదా డబ్బులు లేయిచకూడదు. దేవుడు ఉ తరఫున చేయాల్సిన ఫంషన్ అది అందువల్ల మేము డబ్బు లేపించుకోలేదండి కొంతమంది అయినా ఇచ్చారు బట్లు చూసుకోమని పిల్లోడు చేతిలో పెట్టారు
అఓ
బత్లేజ ఇచ్చారు ఎంత ఉంది
బట్టలు తెచ్చారా అందరూ
ఆ
అందరు బట్టలే పెట్టారా
ఆ అవునండి అందరు బట్టలే పెట్టటి డబ్బులు పెట్టారు
హ పనలే భాగా వెరిందల అతే
అప్పుడు అంటే అప్పుడు ఎక్కువ బంగారం ఎక్కువ రేటు ఉంది ఎండి కూడా ఎక్కువ రేటు ఉందండి అందుకే ఎవరు ఏమి తాలేదండి
అంటే రేట్ ఎక్కువ ఉన్నాయి కదండి కొన్ని కొన్ని కొనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంంది అది కదా
ఆ డబ్బులు పెట్టటిదు మేమ ది మేము కూడా అంతే పెడతాం ఇది
సరేలేండి ఇబ్బందిగా ఉంటుంది కదా ఏమన్నా తెచ్చినా తేవాలనుకున్నా తేలేరు స
డబ్బులు కొంచెం క ర్ చి ఖర్చు చిన్న చిన్నదియితే తేవచ్చు పెద్ద అమౌంట్ కదా
అవునండి ఇంకేంటడి సంగతులు
కే నను ఏం చేస్తుందిం అండి మీ పిల్ల
మా పిల్ల పడుకోవట్లేదండి పడుకోబెడుతుంటాయి ఒకటే అలరీ చేస్తుంది
ఎల్లా అంత బెడుకరు జతయస్తస్తారు
గోల గోల చేస్
వాళ్ళదేములేకి అ నాక్ నిద్ర వ వందండి వాళ్ళకి చాల ఊ ఊపి ఊపి మా నిద్ర వచ్చింది ఇది వాళ్ళకి రా వస్తానే ఉంటారు
గోల్ చేస్తానే ఉంటారండి వాళ్ళు కొద్ద వాళ కోలా వళ్ళ కోలా
ఎన్నింటికి వచ్చిందండి మీ పాప స్కూల్ నుంచి
వన్కి వచ్చిద్దండి
హ పొద్దునన్నేంటికి పంపిస్తారు
అలాకుమ్ పడిమి పొద్న పొద్దున్న సెవెన్ క వెళ్ళద్దండి సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళది సెవెన్ సెవెన్ థర్టీల్ది వన్కి వ వచ్చిద్దండి
అవునా
అవునండి ఇంకేం
ఏంటి ఇవళ మీ ఇంట్లో సందడి సందడిగా ఉంది ఎవర
చుట్టాలు వచ్ సరండి
ఓహో చుట్టాకి ఎమన్నా కాఫీ టి లు ఎ
టీ పెట్టామండి ఇప్పుడే చుట్టాల కే టీ పెడతాం కదా టీ పెట్టాము
టిఫిన్ ఏమైనా పెడతారా ఇప్పుడు
టిఫిన్ ఏం లేదండి వాళ్ళు భోజనం చేసే ఉంటారు టీ పెడతాం ఇంకే ఏంటండి సంగతులు
ఈమైనా తినేవైనా పెట్టండి
పిల్లలు బావున్నారా అండి
ఆ బాయ్ గానే ఉన్నారండి
క్లాస్ అండి మీ బాబు పెద్ద బాబు నర్సరియా ఇంకేంటండి ఏం చేస్తారు వం ఏం చేసారండి ఇవాళ
ఊ ఏముంది ఏ ఎగ్ అండి
ఎగ్ కర్రీ చేసారండి
మ్ మీ పాప ఏం చదువుకుంటుందండి
పాప నర్సరీ జాయిన్ చేశామండి
అవునా అయితే మీ పాప మా బాబు ఒకే క్లాస్ ను
కలాస్ అండి
అవునా బలే ఉంది
మ్మ్ బలే కుదిరుంది కదండీ
చిన్న పిల్లలు కదా నర్సరీ జాయిన్ చేసుకుంటారు అకే
మీరేం కూర చేసారండి
నేను తోట కూర వండానండి
ఓహో అవునా
గీ మ మ సరేలెండీ ఏంటండి ఇంకా సంగతులు
ఆ చెప్పండి
కా
చిట్టాలు బాగున్నారండి
ఆ బాగున్నారండి అందరూ పెద్దమ్మలవుతారండి
ఓహో
పెద్దమ్మమా అమ్మ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళండి అండి
ఇకో ఇంటికి వచ్చిన వాళ్ళని బాగా చూస్తున్నారండి మీరు
చూడకపోతే బాగుండి ఇవ్వాలి మర్యాద. పిల్లల్ చెయాలి కదండి?
అవును. మంచి ఉద్దేశమే.
మా పాప మాత్రం తెగ గోళ చె వుందండి ఈ రోజు పడుకోపెట్టకపోతే సతాయిస్తుందండి. ఉమ్ కొట్టినా వినరండి మాటలా కొట్టిన వినదు మా పాప కొడితే కూడా ఏడ్చది ఎందుకొట్టవా అనిపించిద్ద మళ్లీ
పిల్లల అంతే మా అబ్బాయి కూడా అంతే కొట్టేదాక నిద్రపోరు కొట్టద్దు అనుకుంటాను
కొట్టిన తర్వాత పాపం ఎందుకొట్టం అని పిస్తుంది
వచ్చేసే మేము
ఉమ్, బీ పీ ఎక్కుతుందండి. వాళ్ళు చేసేదేమో కనపడదు గోల గో గోల చేత్తారు. ఆహ్
నిన్ నైట్ అసలు మా అబ్బాయి రెండు
కొట్టపోతే కొట్టారంటారు, తిట్టుతే తిట్టారంటారు.
ఆ అవును, ఐదు సార్లు నిన్న నేను మా అబ్బాయికి బట్టలు మార్పిచ్చాను.
సరే నేన్ తర్వాత కాల్ చేస్తానండి మళ్ళీ.
ఆ సరేనండి.
ఉమ్ బాయ్.